హమ్ హాయ్ ఏం చేస్తున్నావు
ఏం లేదు ఇవే వేస్తూ ఉన్నాను ఇది ఏంటో మొత్తం ఒకటే కలర్ ఉంది
మరి చేంజ్ చేసి వేసుకోవచ్చు కదా
లేేదు ఇదంత అ ఒకటే కలర్ అన్నమాట వేరే వేరే ఎస్తతే జత చల్లగా ఉంటది
అసలు ఏం బొమ్మ కలరేస్తున్నావు
కు కుంబర్
కు కుంబర్ ఆ
ఎహె నాట్ కు కుంబర్ కు గుమ్మడికాయ
గుమ్మడికి పంప్ కినా
ఉమ్ పంకిన్
హమ్
ఉమ్ పెన్సిల్ కూడా అరిగిపోతుంది
హ ఇంకేం సంగ మ్యాచ్ వస్తుంది చూస్తున్నావా ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నావు
నేను నాకు అస్సలు మ్యాచ్ ఏం తెలీయదు నేను చూడను కూడా
మ్యాచ్ ల మీద ఇంట్రెస్ట్ ఉండయ సినిమాలు చూతావా
సినిమాలు కూడా తక్కువేనేను ఎప్పుడో ఒకసారి కాదు స్టోరీ
బాగుంటె స్టోరీ బాగుంటె చూస్తావ
ఉ అంతే స్టోరీ బాగుంటే చూస్తా
నేను కూడా అంత ఎక్కువ సినిమాలు ఏం చూడన్ కానీ ఏదైనా బాగుందని చెప్తే చూస్తా పర్టికులర్ గా పోయి అంటే అన్ని సినిమాలు చూడాలని అంట్లే ఏం చూడన్లేగాని బావుంది స్టోరీ అంటే చూస్తా
మ్ మ్ సరిపోయింది మళ్ళీ రేపు తట్ట బుట్ట అన్నిీ సర్దుకొని పోవాలి
ఆ... లే
ఏంటో ఏమో ఎన్ని రోజులు ఇట్లా ఎంతకాలము
దూరము ఉండి అన్ని
ఊ మస్త్ సైడ్ నుంచి ఒక ఆమె వస్తుది ఏడో తారీకుు ఎ ఆ తర్వాత వస్తుంది అన్నమాట ఆమె నేను కొంచం క్లోస్ అంటే బాగా సుమా దగ్గరె అంత ముందు కలిసి తలటాలు కలుసావటాలు చేసాము అన్ని దగ్గర దగ్గర ఎదో ఒకే చోటు నుంచి రావాలా
ఆహా మే సైడ్ నుంచి
ఉమ్
ఇప్పుడు ఎక్కడ ఉంది ఆహా ఎక్కడికి వచ్చి ఉహు ఇప్పుడు వస్తుంది అంట నా మళ్ళీ సెవెంత్ కి
వాళ్ళ పిల్లల్ని పెద్దమ్మాయిది జాయిన్ చేసి వెజ్ వొస్తే ఉమ్
ఆహా మ్యారేజ్ అయిందా
ఆ శే పెద్ద ఆమె
పెద్ద ఆమె
ఉ అంటే
అవును మొన్న ఒక అక్కొచ్చింది కదా గుర్తుందా
ఎవరు అక్క ఆ అక్కే
అవునా
ఉమ్ అక్క గురించి ఈ ఊ అక్క వాళ్ళ అమ్మాయి పది పదో ఇప్పుడు ఇంటర్
ఉహూ జాయిన్ చేసి వచ్చిందేమో
ఉమ్ చేసింది ఏడో తారీఖు ఫంక్షన్ ఉందంట వాళ్ళ ఇంట్లో
ఆహా అయిపోయిన తర్వాత వచ్చిందా
ఆ అయిపోయాక వస్తాను తను కూడా మా అన్న సైడ్ చూద్దాం అనుకుంది చూద్దాం అని ఏం ఆపితే ఏం చేస్తుంది మరి
అదే అదే అట్టయితే దగ్గర కదా అని చెప్పి
ఉ పొద్దున అంకుల్లాంటి అడుగుతున్నారు బక బకలు అ తర తరాని
అట్ల ఎట్లా పోదా అని చెప్ప
ఆ మేము వెళ్ళము వస్తారు మాకు కొంచెం వాళ్ళు క్లోజ్ క్లోజ్ అయినప్పుడు వదిలే సెటిల్ వెళ్తాము
హ అట్లట్లా చెప్తే వాళ్ళు ఇంక వాళ్ళు ఇష్టమా మనం చేస్తున్నాం కదా పేమెంటట్
ఏ ఏమో అల్ ఇష్ట మా తింటున్నాం కదా అని మంచితనాన్ని ఇది చేసుకుంటున్నారు
హ
ఉ ఏం చేయలేమ్మా అలాంటి వాని
ఫస్ట్ లో బానే ఉండేదేమో
ఆ ఫస్ట్ లో బానే ఉండేది ఇప్పుడే ఎందుకో ఇట్లా చేస్తున్నారు అ
ఎక్కువ అంద వస్తున్నారు ఆ
ఎక్కువ మ ఎక్కువవ లే అనుకు వెళ్ళిపోతున్నారు అనుకుంటారు రేపు చాలా మంది హ
హ
వాళ్ళు కూడా ఎత్తిద్దామనే ప్లాన్ లోనూ ఉన్నారంట మనకు తెలిదు మరి అన్నదా ఎప్పుడంట
ఏమో ఎప్పుడో తెలియదుని అప్పుడు హరే అది సారీ ఆ నన్నేది
ఉ ఓకే ఓకే ఓకే
హ
ఏన్మా సంగతులు
చెప్పాల నువ్వ ఇంకా అ వీకెండ్స్ ఏం చేసినా్
ఏం లే ఆ కళ్ళ చోడు అక్క వెళ్ళిపోయింది ఎప్పుడు ఒక చూద్దా ఏం
ఆ ఆ కాల కలో చడ ఉంటేనే బాగుండేది కదా పిల్ల ముచ్చట్లే వేడు
ఉ నల్బయ మస్ సేతావా
ఆ మీస్యి తరా నాకు ఎవరు ఉన్న డ్రాయింగ్ ఇంకా మీరే కదా ఇక్కడ
వాళ్ళు ఉన్నారు కదా రా అని అందు నేనుె
నువ్వు కూడా నువ్వు కూడా ఉంటావ దూరరా ఇక్కడ దా
ఏంటోదే పోతుంది నాకు కోపం వస్తుందిరా కొంసేపు వెళ్ళాం అనిపిస్తుే కొంతసేపు ఏమ వద్దని పిస్తుంది
అటు ఇటు మనిసు ఒట్టుకుంటున్నారా ఒకరి కోసమేమో అటు పోవాలి ఇప్పుడు పోతేనేమో మళ్ళీ అక్కడ ఎట్లుంటో వాతావరణం అని చెప్పి భయమవుతుంది కారనిక
ఆ అదేగాక అందరు తెలిసిన వాళ్ళు కదా కా ఇప్పుడు దూరం ఉంటేనే ఏం మాట్లాడట్లేదు నాకు ఇట్లా మాట్లాడుకుంన్న పిల్ల కోపం వస్తుంది అనమాట ఆ కోపం నాకు ఎల్లబుద్దిగా అట్లా
హ
హ
ఇంకా అట్లా వస్తేనే ఉంటారులే కోపంలేగాని చూదులే రా ఎక్కడ రా పెట్టుంటే ఆడ వస్తుంది సిలింగం వది ఇస్తుది అంతే కదార
కున్న వేస్ట్ హు ఎడుంట ఆడ హు
నేను అక్కడ అక్కడ అని చెప్ లాస్ట్ కి ఇక్కడ లేనారా హు
అంతే
హ
ఇన్ని క్రయాన్స్ ఉన్నాయా పింక్ కలర్ ఎ లే అదరా
అదేన్నీ
ఏమో పింకే లేదు. మళ్ళీ వైట్ ఇచ్చ వైట్ ఎందుకో మరి
రెండు షేర్లు కాలు కానీ ఆయన రెండు షేడ్లు పెన్సిల్ తో వలితే రాదు కదా
వస్తది కానీ ఎ షెడ్ తెలి
రెడ్ వైట్ కలిపితే వస్తుదిరా
ఇప్పుడు నే ఎంత సాహసాలు చేయలే
వచ్చిద్ది వచ్చిద్ది
వచ్చింది నేను ఏమైనా ఇంటర్నేషనల్ పోర్టీల్ క వెళ్తున్నానా
కానీ కలర్ కావాలి కదా అదారా నీక అందుకని చెప్పినా
అట్లేం లేదు నార్మల్గానే ఏద టైమ్ పాసంతే
హు అంతేలే ఇంకా ఏం చెతా
ఇంకో ఫ్రెష్ ఫ్రెష్ వస్తుంటాయి ఇంకా
హ ఇక్కడ ఎప్పుడు వర్షం పడుతనే ఉంటదారా ఎ ఇప్పుడు చూసినా ఇప్పుడు బయట
హు ఇక్కడది ఇక్కడే తెలియాల ఈ క్లైమేట్ ఎవరికి తెలిదు అందు అదేంటి అంత చెందానిదా ఏమో హ నీకేం అర్ధమయింది ఎడా
ఎప్పుడు ఏం వస్తుదో అర్ధం కాదు అంటే ఏ టైంకి ఎందుస్తుందో వర్స నిం ఎప్పుడు వస్తుందో అర్థం కావట్లేదు
మన లావౌట్ కు మాత్రం ఒకటే వస్తది.
ఆ కుదన్
మీక ఎన్నింటికి ఇక మీక ఎన్నింటికి స్టార్ట్ అయ్యేది అయి
మాకు మాకా స్టార్ట్ టూ థర్టీ కి అయిపోతే ఆడ త్రీ టెన్ త్రీ ట్వంటీకి స్టార్ట్ చేస్తాడాటా అది అన్ని ఓచ్చరికేమ లాస్ట్లో పెడతాడు
ఎందుకు అంతసేపు
ఏమో మరి త్రీ టూ ట్వంటీ టూ థర్టీకి వచ్చి ఉంటే వచ్చేసరికి ఆహ్ మెల్లగా ఫోర్ ఫైవ్ ఫోర్ అయితుంది వచ్చేసరికే ఫోరు త్రీ థర్టీ అయ్యో ఒకవేళ ముందు పెట్టిండుంటే మాది తొందరస్తుం ది లేకపోతే లాస్ట్ ఉంటే అందరకంటే లాస్ట్ తెస్తున్నాం
హమ్ హమ్